హలో ఆ వినపడుతుందా
ఉ ఉ
హలో నాక్ టైం రాట్లేద్ చూస్కో నువ్వే నీ వాయిస్ కట్టైపోతుంది చూడు
ఇనపడిందా ఎక్కడున్నావ్
ఆ ఇనపడుతుంది చెప్పు చెప్
ఎక్కడున్నావ్. ఉ ఏం చేతున్నవ్ ఏం తిన్నావ్. ఏం తిన్నావ్
ఏం తిన్నాన అమ్మా పప్పు ములగాకు ఉండండి
మరి కూర. మటన్ కర్రీ మటన్ కర్రీ
మటన్ కర్రీనా రాత్రైసింది
రాతిర్దిన్నారా పొద్దున్ తింటరేమో అనుకున్నాం మళ్ళీ ఉడికిచ్చారా
ఆ
మళ్ళీ ఉడగబెటిన్ద ఇంటికొచ్చాక
అయిపోయింది రా
పొయినదేసిందా ఇంటికొ
ఏంటి
ఇంటికొచ్చాక మళ్ళీ మీ మీదేస్
వాయిస్ ఉమ్మ్ ఏసింది ఏసింది వాయిస్ కట్టైపోతుంది చూడు
రై రైస్ ఉండే హవా
ఉ
ఆ
భోజ్నాలు
ఆ
ఏం కూర మీది
అత్తికేయ్ య అట్టికయ్ అట్టికాయ్
ఊమ్
అట్టికాయ్ కర్రీ
సరే సరే ఎక్కడున్నావ్ లోపల బైట ఆ మర్చిపెన ఇళ్ళనన్న పది ఏ రాస్ ఏ వచ్చి కశిల
అర్ధమేటిక్ టెన్ క్వశన్స్ ఒచ్చినయ్ టెన్ కొశన్స్ రాలా అందులో ఓ సెవెనో ఎయిటో తెలుసు పెట్ట
ఉ
కౌశలం ఎగ్జామ్ ఇది మళ్ళీ మూడు ఆ కంప్యూటర్ గురించి వొచ్చినాయి కొన్ని క్వశ్చన్స్
ఉ
నెగిటివ్ మార్కింగ్ లేదు కదా ఎదో ఒకటి పెట్టేసా
ఉహు
కంప్యూటర్ వొచ్చినాయ్ కంప్యూటర్ బేస్ హలో
బానే వొచ్చినయ క్వశ్చన్లు ఎంతమంది ఎగ్జామ్ కి
కొన్ తెలీదు ఒక్కొకలే
నువ్వు నువ్వు ఒక దానివె రాసవ
నేను ఒక్క దాన్నే
కంప్యూటర్ లోన
అవును ల్యాప్టాప్ లో రాయమంటున్నరు ల్యాప్టాప్ లో నెట్ సరిగ్గా రాద్ కదా మనకి
హు
ల్యాప్టాప్ ఉంద అని అడిగారు ఉంది సార్ అన్నాను కానీ నెట్ లాగదు సార్ అన్న
ఉహు
దాంట్లో అయిపోద్ద ఆ పట్టుక వెళ్లేదు అడుగుతున్న ఆ సార్ అడుగుతున్నారు అన్
ఊహు
నెట్ లాగట్లేదు సారు ఇంటికాడ అన్నాను
హ్మ్
ఒక ఎగ్జామ్ అయింది ఫార్టీ ఇంకో ఒక త్రీ టాపిక్స్ ఇత్తడంట దాంట్లో ఇంగ్లీష్ లో మాట్లాడాలంట
ఏంటి మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ ఉందా
ఆ ఇ దీంతో పాటే అది కాకపోతే నాకు టైమ్ టైం పట్టేసింది ఫాస్ట్ గా ఓపెన్ అవ్వలేదు లాగిన్ అవ్వలేదు
ఊహూ
రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసేటప్పటికి టైం లేదని ఇంకా ఎనక్కి వొచ్చేసింది అది రీషెడ్యూల్ పెడతానమ్మా తర్వాత వొచ్చి రాద్దుగాని అన్న
మొన్న అప్పుడు అలాగే అన్నారన్నావు కదా
అప్పుడు ఇప్పుడు పెట్లేదు అలా అలా లేట్ అయిపోయింది ఇదయితే రీషెడ్యూల్ పెడతాను ఒక పది రోజులు వొచ్చేతది అన్నారు
ఊహూ ఎక్కడ
సచివాలయం లోనే
రామేస్రమ్మ
హ్మ్ మ్మ్ కొత్తగా ము కొత్త మార్చసారు కొత్తగా మార్చేసారు
ఇ ఎవరో బండి మీద కూర్చున్నానే ఇదేదో బటన్ నొక్కేశాను లాక్కడి పోతుంది
ఎవరు ఇచ్చారు
బండి మీద కూర్చున్నావు నువ్వు ఎవరిదో బండి ఇదేదో బటన్ నొక్ అయితే లాక్కడి పోతుంది అల్ల అది తాళం పెడతాం కదా అక్కడ
ఊహూ
ఏం చేయాల తిట్టుకుంటారేమో తాళం పెట్టా అంతే ఉంటుంది తర్వాత ఉంట్లేదు
ఆ అదేమరి అదలా పడిపోద్దేమో
వినోద్ వచ్చి హెల్ప్ చేసిండు
బాగుందా
వాయిస్ ఇన్పించట్లేదు
నీ బండి మీద కూచ్చోచ్చు కదా ఆళ్ళ బండి మీద నీకెందుకు అంట్నా
మా బండి మీద కూచ్చోను నేను మా ఆయన తిడ్తాడు నన్ను
యే
బండి స్టాండ్ ఏదో తేడాగుంది స్టాండే మాది
మరి చూపించ్కోవాలి కదా
హు
నువ్ ఆ బండి మీద అలా ఏ కూర్చుంటం వల్ల అలా అయిపోయినట్టుంది
నేనెప్పుడూ కూచ్చోలేదు ఆ బండి మీద
హా మొన్న మీ ఊరొచ్చినప్పుడు మరి ఆ రోజు దాని మీద కూర్చున్నావ్ ఆ ఇంకెంటి ఏంటా మోవర్ మీదొచ్చారా డాక్యుమెంట్స్ ఇవ్వడానికా శ్రీనిధి
ఉ మా డాడీ ఒస్తనన్నడు ఇప్పుడు బండి పట్టుకొని
బండి చూపించడానికా బట్నేయించ్కోవాలన్నారు కదా తాతయ్య
బట్నూ అది ఒకసారి సెల్ఫ్ అయ్యాక మళ్ళీ బటన్ ఆన్ చేతుంటే అయిపోతుంది ఇంకా ఒక రెండు నిమిషాలాగాక మళ్ళీ అవట్లేదు గియ్ మని సౌండ్ అత్తుంది బ్యాటరీలు ప్రాబ్లమ్ లేపో తె బటన్ ప్రాబ్లమో తెలీట్లేదు
బ్యాటరీ ప్రాబ్లం ఏముండదు బటనే బ్యాట్రీ బ్యాట్రీ ఏముందేటి దాంట్లో
చార్జ్ అదే షెల్ కోవడాన్కి బ్యాట్రీ ఉంటది కదా సెల్ఫ్ అవ్వడానికి లోపల బ్యాట్రీ
ఎవరు చెప్పారు నీకు
మా డాడి అప్పుడు బ్యాట్రీ సార్జింగెట్టేవాడు ఒక్కోసారి అందుకని
పాత బండికా
హు అవును
మీ డాడీదీ పెట్రోల్ బండే కదా
ఆ
పెట్రోల్ బండేనా మరైతే ఏమో నాకు తెలిదు తాతయ్యప్పుడు తాతయ్య తాతయ్యెప్పుడు పెట్ల
ఉహు
బట్న్ ప్రాబ్ బ్లెమేమో బట్నే బట్న్ చూడమన్నారు మరి తాతయ్య
ఆ
టైం ఎంతైంది
తొంబై టైమ్ టూ ఫిఫ్టీ త్రీ
అబ్బా
నేను చెప్తా ఉమ్ మరి ఇద్దరు వెళ్తరా మీ డాడీ నువ్వు వెళ్తరా
ఉమ్ దుర్గక్క కూడా భోజనానికి ఎల్లింది
మరి ఎవరున్నారు ఆఫీస్ లో
ఉమ్
పొద్దున ఎక్కడికి ఎల్లవ్
పొద్దున్నే సచివాలయంకేళ్ళను
ఉహు
స పొద్దున్నే కాదు పదకొండు ఇ పదకొండింటికి ఎగ్జామూ పదిన్నర ఆ టైంకి కేళ్ళాం
ఉహు
దాతి ఏమో మామ్మనేమో టెస్ట్ చేపిత్త తీస్కెళ్ళారు
ఉ పర గకచ్
ఉమ్ ఫస్ట్ ఏపిచ్చీ రెండు సార్లు మళ్ళీ భోన్ చేసి మళ్ళీ తీస్కెళ్ళారు నన్ను అక్కడ దింపారూ నేను ఎగ్జామ్ అయిన్ తర్వాత ఫోన్ జేస్తే అప్పుడు ఒచ్చి నన్నుక్కడ దింపేశారు అప్పుడు అమ్మను తీస్కొచ్చారు
ఇది క్వాలిఫికేషన్ బట్ట లేక్పోతే రిక్మండేషనా ఇది కూడా
ఎదా ఏమో మరి ఇంకా ఎం తెలిదు ఇంక ఏం తెలిదు ఎహే ఈ ఎగ్జామ్ అయిన్ తర్వాత అప్పుడూ దాట్లు బట్టి తీత్తడంట ఆళ్ళకే కంపెనీస్కి పంపిత్తరంట ఆళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ అవ్ పి అక్కడా అక్కడ పర్ఫాం చేయాలంట ఉ
అక్కడ ఏదో చెత్తరంగాడు చెప్పాడూ
ఇక్కడ కాదు ఇంటికాడ ఇంటికి ఇచ్చేది కాదు అక్కడ పర్ఫాం చేయాలంట దాన్ బట్టి
హు అలాగే
దాన్ని బట్టి ఎత్తడూ ఇయాన్నీ ఇప్పుడు అప్పుడే అయ్యే ప్రాసెస్ కనబత్తలేదు
ఉ
హలా అలా అలా సాగిత్నడంతే ఇప్పుడూ డిసెంబర్ నుంచా నవంబర్ నుంచా ఇదీ అప్పుడు ఒచ్చింది ఒక్సారి డిసెంబర్ ఎగ్జామ్
ఉ నాక్ రాలేదు
నీకు చదువు తున్నావు అని పెట్టారు ఇంక అందుకని తర్వాత ఒత్తదేమో
హు వచ్చినట్టలే
పోయిన్ తర్వాతా మీ రావచ్చు మేము డిగ్రీ అని చెప్పి మేము పెట్టుకున్నాం కదా మే చేత్నామ్ అంటే కంటిన్యూ చేత్నామ్ అని చెప్పేను
అయిపోయినట్టు ఉంది చూడు
కంటిన్యూ చేత్నామ్ అని చెప్తే అప్పుడు
హలో అయిపోనట్టు ఉందే జూడే వావా